హలో
చెప్పు
చెప్పాలి రా ఏముంది ఏంది గా ఏం ఊ ఊహూ అమెరికా పోవాలె పాస్పోర్ట్ వచ్చింది వీసా అప్లై చేస్తే క్యాన్సిల్ అయింది ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు పది నిమిషాలు మాట్లాడ
నువ్వు పోతున్నావా
హ్మ్
చెయ్ ఏం చేస్తావ్ పోయి ఏం చేస్తావ్
పోవాలి అక్కడ డ్యూటీ సెట్ అయిపోయింది
కాడిగారా
ఉహుమ్ డబ్బులోంచినాయ ఎవ్వాలి కన్నా ఇంకా అయితే ఏమ్ జరిగిందంటే ఈ కార్లు ఉన్నాయ్ గదా కార్లు ట్రాన్స్పోర్ట్ చేయాలంట, ఇండియాకి ఇండియాలో విజయ విజయ్ అనే మా ఫ్రెండ్ ఉంటడు ఆ ఫ్రెండ్ చూస్కుంటానడు అక్కడ్ నుంచి ఇప్పుడు అదేదో సినిమా ఉన్నాది. జూస్నవా లక్కీ భాస్కర్. నేను అక్కడ్ నుంచి కార్లు, టీవీల్ అన్ని టాన్స్పోర్ట్ ఇక్కడ్ చేస్త్ ఏ ఇగా అమ్మిదేంగ్తారు. వాడు సెటైపోతే పైసలందర్వి జాయింట్లుకు క్లోజ్ ఫోనోస్తుంది. ఏవాడో ఫోన్ చేస్తుండు అవును చెప్ రింగ్ టోన్ మార్జరా అబ్బి వేరే రింగ్ టోన్ పెట్టుకో
ఫైబర్ యూస్ చేయ్క్ రా
ఉమ్ ఎల్ ఎప్పుడు పోవాల్నో ఏమో అసలే అసలు ఈరోజు వెళ్దాం అనుకున్ ఉన్నా కానీ కాన్సిల్ అయిపోయింది. ఈరోజు వెళ్లేదుండే అసలు యాక్చువల్ ఎయిర్పోర్ట్ కి ఆహా ఆ అక్కడ కాంట్రాక్ట్ సెట్ అయిపోయింది. అక్కడ కాంట్రాక్ట్ అక్కడ కాంట్రాక్ట్ ఓనరే డబ్ కొన్ని కొట్టలే నాకు ఒక టెన్ లాక్స్ హ్మ్ కాంట్రాక్ట్ డోనరే డబ్బులు కొట్టిండు. ఒక టెన్ లాక్స్ కొట్టిండు. ఆ టెన్ లాక్స్ తోటి ఒక ఫైవ్ లాక్స్ పెట్టి పాస్పోర్ట్, వీసా అవన్నీ సెట్ చేసుకున్నా ఇంగ పోయేదే ఉన్నది గాని రిజెక్ట్ అయింది. ఎందుకో హ్మ్ అరే ఓ పాట బెట్ నా ఓసారి విన్ జూడు పాసులు పెట్టలే ఇంకా అరే ఓ
మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడయింది. అసలు
ఏ ఫ్రెండు
గా రోజు నువ్వు నాకు జెప్పినవ్ చూడు మీ బెస్ట్ ఫ్రెండ్ కావట్టే
ఈ రాయి కాంచె ఈ రాయి కాంచె ఇంక నుంచి హ్మ్ ఏ ఊరు అ
హలో జిఎఫ్ నల్గొండ హాస్టల్లుంటది.
ఆ యస్ యస్
ఆ ఎప్పుడు పెళ్లైంది. ఆళ్ళకి
రీసెంట్ గా ఒక సిక్స్ స్ మంత్స్ అయితుంది.
వామ్మా ఏయ్ ఆ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకురా ఇద్దర్ టూ సైడ్
నేను పోను కాద్ లే లేష్ పోయిర్రో
అ
పేర్లు రాయండి ఆ ఫస్ట్ పేపర్ రాయాలా హ్మ్ వాళ్ళ హిందు ఈడు ముస్లింలు అమ్మాయి హిందూ ఈడు ముస్లిం
అదే మరి ఒప్పుకుర్రా అని అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పులేదా
ఆదేయు
ఇ గ్రేటే ఎన్ని ఇయర్సో అమ్మాయికి
నైన్టీన్ అనుకుంటా నైన్టీనో ట్వెంటీ నో నైన్టీన్ నే
ఉమ్ ఇప్పుడు ఏం చేస్తుంది చదువుకుంటుందా
ఉహు కాదు వెళ్లిపోయినంక నిన్నచ్చింది కోట్లో. హు
ఒక్ కొడుకు ఏం మనుషులో ఏమో
నైట్ పూట డెలివరీ బాయ్ గా చేస్తవా హు ఇంకేంటి మరి విశేషాలు
ఏముంది తినడం పండుకోను ఫోన్ చూడ
గుద్ధ పగలు తిన్నాడు అ అమడగానోల్లు ఏమో అన్నరు మాట్లాడుతుండగా
తిన్న పడు కోడం ఫోన్ చూడడం గిదే అయిపోతుంది రొటీన్ ఆ
హూ
మీ మమ్మీ ఏం చేస్తుంది మరి మీ మమ్
ఏమో ఒగ్గు గడ్డ ఉంది కదా మమ్మే నాక ఏం తెలుసు డ ర్డ ఉంటేంది సిమెంట్ రావాలి సిమెంట్ వస్తుంది రాదు స సర
మీ మమ్మీ డ్రెస్సులు కుడుతుందా
అవును కుడు తది ఎందుకు కుట్టించుకుట్టవా నువ్వు ఏదన్నా
ఎంత మీ సైడ్ డ్రెస్ కుడితే
ఫ్రీ మనకైతే నేను చెప్తే ఫ్రీ
ఎంతో అంత ఉంటాయిగా ఇప్పుడే కుట్టినందుకు జాకెట్ బ్లౌజ్ కి తా డ్రెస్ కి
హా
కుట్టిస్తావు సరే ఎట్ట వస్తదాయరా
మూడు ముప్పది నిమిషాలు కేటాయిస్తున్నాయి నా నీకెందుకైనా కుట్టించుకుంటావా నువ్వు
కుట్టి నచ్చుకుందాం అనుకున్నా కానీ నా కొలతలు తెల్వదాయే మళ్ళా క్లాత్ తీసుకోవాలి
వంగలా గర్
క్లాతి క్లాతు తీసుకోవాలి మమ్మీ అట్లా క్లాతు తీసుకుంటారా తీసుకోలేదు కదా
డే
పవన్ కళ్యాణ్ ఎవరు
కొంచెం బిజీగా ఉండే నేను లేపాలేదు ఏమనుకుండో ఏమో
హా హ
విజయ్ దేవరకొండ కూడా మొన్న పెళ్ళికి పిలిచాండు కాని పోలే
వామో విజయ్ దేవరకొండ అవును నిజంగానే రష్మిక మధన ఎట్టా గొటిది చీరాలా రేప్ ఒక్క రోజ్ బయట జుట్టు అయా
నీకు ఎట్లా అనిపించింది చెప్పర నువ్వే నేను చెప్పి అప్పటికి జుట్టు బాలేదు అని ఫోన్ చేసినా అదే వింట లేదు విజయ్ కి నచ్చిందంటా అంటున్ విజయ్ దేవరకొండకి నచ్చిందంటా. గందుకే వదిలేసినళ్లే లైట్ తీసుకోలే రఘు అన్నది కాని, సరేలే నేను చెప్తలే గంటోన్నా విజయ్. తేల్ ఇంటోలే ఎట్ చెప్పేశినవ్. అసలు ఎన్ని వంటలు ఎన్ని వంటలు పెట్టిర్ తెలుసా స్వీట్లు అయితే అసలు ఫుడ్ సిస్టమ్ వేరే అసలు హ్మ్. నేన్ చెప్పే మళ్ళా మళ్ళా ఫస్ట్ కొస్తావేందే పెళ్ళికిపోయినా అంటుంటే మళ్ళా ఫస్ట్ నుంచి మాట్లాడుతావు మీకు ఎట్లా తెలుసా అని. హ్మ్
ఇగో నాకు ఒక అక్కకి నేను మెసే జ్ చేసిన అని చెప్పిన చూడు ఒక అక్క ఆ అక్ కైతే అమాస పున్నానికి రిప్లై ఇస్తుంది రా నాయనా అబ్బాబ్బాబ్బా. పిచ్చి లేసింది నాకు అయితే లేస్తంది. అక్క నువ్వు చేస్ నో అని పెట్టినా, నో రా నేను అమాసపున్నానికి అది నువ్వు ఏమన్నా జాబ్ చేస్తావా అక్క అంటే నో రిప్లై లేనే లేదా. మరి ఏం చేస్ ఆమె అయితే.
రిప్లై హ్మ్. నీకు భక్తి ఎక్కువే అంటున్న. ఏం చేయకపోతే బ్రతుకట్లే.
ఆమె ఏం చేస్తారు మరి ఆమె జాబ్ మరి తెల్వదు కానీ ఆమె అయితే బిజీ ఉంటాటుంది. ఎప్పుడు. ఆమె జర ఒక ఫోన్ మాట్లాడుతుదేమో అనుకుంటే కాని పని అయితలేదు.
హ్మ్. తిన్నవా మరి తిన్నవా ఇగ.
ఎయిట్ తర్టీ తిని అట్లా మా డాడీ రాడు అనమాట కొంచం లేట్ గానే తినేసి పడుకొలేదు గాని. హ్మ్.
అల్ గ్యాస్.
హు హు.
అదిగో నాకు లేస్తుంది పాటలు ఆపరా విష్ణు నువ్వు ఆపు ఫస్ట్. హోటల్ పెట్టిరు మన బాయ్స్ ఆడు అర్థం కాలే మొబైల్ ఇంగ అయిపోయింది. ఇంగ అయి పోయినట్టే. మా ఫ్రెండ్స్ మ్యూజిక్ పెట్టారు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నా టార్చర్ అనిపిస్తుంది అంటా ఫోన్ కట్ చెయ్ ఫోన్ కట్ చెయ్ అంటదంట
హ్మ్ చెప్పినా గదా పవన్ కళ్యాణ్. ఫోన్ చేస్
హ హా.
నాకేమో వీసా రిజెక్ట్ అయిందన్న బాధ
ఓవా హ్
బాయ్ గౌరంగ తీస్ కో కొంచెం ఆగ్ ర్ రా తీస్ లండన్ పోవాలే తర్వాత లండన్ పోత తర్వాత